ఎత్తను
ఓ ఎలే ఇప్పుడే సానం చేద్దామని వచ్చి రెడీ అయినక్ శేయాలె శేయాళి ఇప్పుడే
అవునా అన్నవాళ్ళ ఏమన్నర్ ఏం లే అంతా రెడీ అయిపోయింది ఆడా.
ఉ గా
ఆ చేపియా రాద్ అదే ముగ్గురు తీ పో మంటే ఇద్దరు రాల రెండు గా ముగ్గురు నలుగురు
ముగ్గురు ఈ పనై మళ్ళా అని ఇస్తాను మళ్ళా గింత అంతన మిగిలితే గింత దాని కోసం ఎవరు వస్తారు చెప్పు
అదే నువ్వు ఆలోచించి చేయి పని
అదే ఇప్పుడు నేను ఆయిల్ పెట్ టాలి ఆ ఆయిలు ఎవరు పెట్టిరనుకున్నా పొద్దున మొత్తం నేను పెట్టినా
అవునా
ఆ లేకపోతే గంత ఫాస్ట్గా వాడేల పెట్టు నేను పెట్ నేను పెట్ న తర్వాత ఆ మరి ధ్యా నువ్ త్ చ్చే ఒక గంట ముందు నిల్చోపెట్టడంతే ఇగ ఈ బయట్ సైడ్ ఉన్నది చూసినవా ఆ బయట సైడ్ది మొత్తం ఒక మొత్తం పెట్తే బయట సైడ్ ఒక ఫీట్ డబ్బల వరకు వాన్ని
ఆ
వాడు పెట్టిడు అట్లా లేదా వాడంతసేపు వాడు ఏడ పెట్టు
ఇంకా అయిల్వేద అతే ఉన్నట్టున్నాయా డబ్బాలు
ఉన్నాయి ఉన్నాయి వాని ఉన్నాయి గా ఆయ్ ఆయి ఇగ అయిన్న గా వాళ్ళది
వాళ్ళది ఆయిల్ మీద అంటే మళ్ళ ఒకవేళ మరి పైన పోస్తే అమ్ముతే ఏమైనా
ఆఏ వాళ్ళ ఒక ఐదు లీటర్ దాకా ఉంటది బావ, కాబోతే మన ఒక ఐదు లీటర్లు నువ్వు.
ఎవళ ఇ కమ్మాల్ ర్ యానా
అ మాయారామ్ మెకానిక్
హ్
ఆ అన్న న్ బడ్ క్క రమ్మన్ రా చెప్పు
ఆయనను షే మెకానిక్ ను వోయా అంటే పది లీటర్లు అయితే పోత్త, ఇరవై లీటర్ అయితే పోత్త అని మాట్లాడుతాండు.
అవునా ఈ మయర అనే ఆయన రాడటనా.
ఎవలైన
మనం మొన్న సెంట్రింగ్ ఊడబికినఅన్న
ఆయనది వాడు పెదంగర దగ్గర ఉంటాడు గ
అహా ఎ ఎట్లా కారే కదా వచ్చేది. ఒక ఫైవ్ తెమ్మంటావా
ఫైవ్ అంటే ఇక ఆయనకు ఫోన్ చేయాల
ఆ మనం ఇదిగా ఇది ఇంత రుద్దుతే ఏంటే ఇంత రుద్ది ఇక వాన్ని వానికి ఐదు లీటర్లు ఇత్తే అయిపోది. దాన్ని ఇప్పుడు తీసుకుపోదాం అనుకుంటే ఇక పోలేదు నేను తొర్రూ కు వచ్చిన స్నానం చేద్దాను రెడీ అయినా. ఇప్పుడు మళ్ళా ఆయిలు పోయి అది జేయాలంటే ఇబ్బందయిద్దని ఆలోచిస్తున్న
సరే తీయ్ మరి ఇగా ఆయననే తెచ్చుకొమ్మని చెప్తే తెచ్చుకుంటడు
ఆ అవదు అ రెండొందల యితే గావచ్చు గంత అంత కన్న ఎక్కువైతాయా రెండొందల యాభై అంతేలే కానీ లోకల్ రెండువందల్
హ్మ్ ఇత్తరు ప్చ్ అదిగో ఓ ఇత్తరు ఇత్తరు ఎందుకియరు సబ్ ఏషినా వనానికని ఇచ్చినావా
ఎవళకు రాడానికా
గన్ననికి
ఇచ్చా
హ్మ్
రేపోత్తారుగా ఎంత రెండు రెండు కూళ్ళ మంది చ
అదే కాని లెక్క చేసినా నీకైతే మొత్తం అయితే పదహారు అయితే ఉన్నాయి నీకాడ
ఆహ
తర్వాత ముచ్చగానీ అదేగా
ఆ పాడి పా యేయ్యొ పదైదో ఉంది
సదా చర తర్వాత గాని రేపు నిదంటకు ముగ్గురత్తర
ఆ ఇగ వాళ్ళ తమ్ముడు వా వాడు ఇగ
ఉమ్
నారు వంచి దా
తిన్నరా మరే
తిన్లే తి ఆ
తిన్నరా అంటన్నా
తిన్లే తిన్లే ఇంక తిన్లే తినా ఆ
నువ్ మాట్లాడతే కట్ కట్ అయితాన్ది
అవునా సిగ్నల్ మంచిగనే ఉన్నది ఎందుకు కట్ అయితంది
ఇప్ ఇప్పుడు అత్తాంది నేన్ అన్నంక
ఆ అర్ధం కాలే
నేను నీతోటి అన్నంక మంచిగా క్లియర్ అత్తాంది
అవునా
ఉమ్
కుమరి
అజ్జేషి
ఇగా అల పెట్రోల్ది ముళ్ళుంటదిగా
ఆ
ఆ ముళ్ళు ఇక్కడ కిందికి వయటి మీదకి వచ్చిందంటే అలా లీటర్ ఉన్నట్టే లెక్క
అవునా ఏమన్నా చూసుకోవాలి రేపు మరి అ అక్కడ పో రావాలి మరి పోరుతుందా
ఎక్కడికి
ఆఆ జమ
అక్కడికి పోవల్ల అక్కడికి పో గం గంతలాంగా గంతలాంగా,
ఆల్ లాంగ్ ఆ అంటే మరి
ఇక్కడకి వచ్చి ఈడ పని జేల్
ఎందుకు అయితది ఇక్కడికి ఎక్కడికి
అళ్ళ అది కాట పెలెక కదచ్చే
ఏమో ఆడికి ఏమైతొ సూద్దాం తీర అప్పుడికప్పుడు ముచ్చట మరి ఏమంటావు నువ్వు మర్ లే ఏద్దాం అంటవా
కాట్రవెల్లా
ఆ
మరి ఎయ్య రాదె ఇంక అంత లాంగ్ ఇప్ప మళ్ళా లాంగ్ అయితాంది కదా మళ్ళీ వాళ్ళని తెచ్చుకోమంటే వాళ్ళు ఏమంటరు కదా ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు ఏం చెప్పినవు మరి గుంశాలకి
ఏ మా బావ వేరే దగర మాట్లాడిన రని చెప్ప ఈ య ఆ రెండు రూమ్లే కొట్టు అంటాండు మళ్ళీ ఇంకో రెండు రూమ్లు లే కొట్టు గానీ లేట్ అయితే తను మరికొంచెం ఈ పదమూడో తారీఖు వాళ్ళకు ఈ అదున్న అట అది దుర్గమ పండుగ ఉందట
ఆహా
ఆ దుర్గమ్మా పండగ అయి పొయినాక పోతారాళ్ళు
ఉమ్ సరే మరి ఏక్కబార్
అట్లా అనే ఆలోచిస్తున్నా నేను
ఇప్పుడు నువ్వు పోకున్నా గాని వాళ్ళు వెళ్లిసేప్ప కొట్టి ఈ బాటల గిటలు వేసుకుంట్రగా
ఆ నేను రాకముందే ఏం చేయమంట అంటే నేను రాకముందే ఈ నాలుగు ఫీట్ల బాడాలు ఉన్నాయిగా
ఆ
నాలుపిల్ల బాడాలు అతుక్కోవాలి ముందు అంటే లోపల కొట్టుకోవాలి అతు ఇప్పుడు ఏమన్నా ఆరపిట్లు బటాలేగాని అయి స చక్క ఏ చక్క గుద్దుకొని ఆ లోపల అతుక్కోవాలి నాలుగు ఫీట్ లకు
ఆహ లోపల వెనక తీసుకోవాలి
ఆ అను లోపల నీట్ గా అత్తుకోవాలి నాలుగు ఫీట్ల వరకు నాలుగు ఫీట్ల ఆరు ఇంచులకు వచ్చెటట్టు లపతు కోవాలి
మ్మ్
లోపల అత్తుకోని ఏం చేయాల ఇప్పుడు లోపల అత్తుకున్న తర్వాత అది ఇగ వీడు ఆ కామ పక్కడ వేసుకుంటడు ఈట్నీ
ఆహా
యీట్లనే ఎట్లున్నాడొక్కా బాగుళ్లతోటి పాలక్బాడ్చెత్తదు ఇంకోడేమో ఇగ ఆ బెల్ట్ పట్టాలు అతుకుంటడు కిందికి వచ్చి
అలాకన్నీ చెప్పి పో
అదే కొలుసుకొని బెల్ట్ పట్టాలు అతుకుతడు
హ్మ్
కొలుసుకొని బెల్ట్ పట్టాలు అతికితే నేనో మాది గ ఇంక ఇద్దరు ఉంటరు గా
హ్మ్
ఆ ఇ ద్దరేమో అటు వెనక రెండు ఫీట్ల బాల్కాని కొట్టుకుంట ఫీట్ బాల్కాని కొట్టుకుంట వత్తరు
అదే ఇద్దరైతే కొట్టొచ్చు ఫీటిదీను రెండు ఫీట్లది
ఆ అట్ల వాళ్ళిద్దరు కొట్టుకొత్తరు వీళ్ళు బెల్ట్ పట్టలు అతుకుతరు ఆయిల్ రుద్దు లే మెయిన్గా
సరే మరి నలుగురిని తీసుకుపోయి చేపియి
అట్ల ఈ ఆయిల్ రుద్దె నిన్న నిన్న ఎంత ఆయిల్ రుద్దుక పోతె నిన్న ఎంత పనవు తె ల్సా ఎనక రెండు
ఏందీ డబ్బలు ఖరాబ్ అయితంటే ఎట్లుంటది జాకిల కూడ రుద్దాలే
అదే చెప్తాన మరి ఇప్పుడు ఎంతో ఎంత పని అంటే ఒక మనిషి తగ్గిండు అంటే ఇగ చూడ్రాదు
హ్మ్
నిన్న మెట్లు అయిపోవు ఆ మెట్ల మీద బెల్ట్ వేసినందుకు ఆ ఇ సైడు బెల్ట్ బాటం కూడ వేసి పడేద్దుము
అది అట్లే వుంటది
బె బెల్ట్
ఇప్పుడు ఆయిల్ రుద్దకుంటే డబ్బాలు ఖరాబ్ అయితాండే
అదే లే గాని ఆ గదే మరి ఇప్పుడు ఇప్పుడు అడికి పోయినాంక ఇప్పుడు అన్ని దగ్గర దగ్గర ఇయ్యి ముప్పై డబ్బలు అంటే ఇరవై ఎనిమిది డబ్బలు ఇరవై ఎనిమిది డబ్బలు పాతయి ముప్పై రెండు డబ్బలు
ఆ ముప్పై రొండు ముప్పై రొండు ముప్పై రొండ్లా పదిహేను డబ్బలకు రుద్దింటే పదిహేను డబ్బల రుద్దుండయి దో బై తీన్లు త్రీ బై అదే ఎక్ బై త్రీన్లో కింద తొమ్మిది ఉంటు టే మల్ల ఫీ నరబాబతి ఎనిమిదుంటాయ్
ఆ అవునవును
హ్మ్
ఇప్పుడు అయిరుద్దాలె అయిరుద్దినాక ఇయిరుద్దినాక మళ్ళా మనం ఏం చెత్తమ్ అంతలకే ఈ డబ్బాని రుద్దాంగానే మళ్ళా కాలీగుంటే ఇప్పుడు విశేక ఎవరైన ఎవరైన ఖాళీగా ఉంటరుగా
ఉమ్
వాని జాకిలు జాకిల కు కింది జాకేకు రుదుర అంటే అయిపోతది
అదే అంటన ఏమన్నా టైమేనా
దాన ఇంగ
అదే రుద్దమను రుద్దమని చెప్పు
దామని నా ఆలోచన
దస్సాం జెయ్
ఇగ రుద్ నిలబడినరు తర్వాత ఎప్పన ఖాలీగున్న మళ్ళా నెక్స్ట్ టైము ఆ లోపల బొంగులు ఉంటయి కదా ఆ లోపల బొంగులకు రుద్దుతే అయిపోతది
అద ఈ బయట వాటికి రుద్దిన తర్వాత స్లాబ్ రోజు కవరు కూరగాయల కవర్లు కట్టినా ఏ మాల్ పడక పంటుంటది
ఆ ఇగ అదో ఇదో ఏదో ఒక ఉపాయం చేసి అది చేయాలె అ ఎనకున్న హోలు కూడ కొంచెం క్లీన్ చేయాలె
అదే హేపీ అంటనా
స నేన్ మల్లిజెస్తా ఆ
ఆకు అదే
సరే ఉంట